హలో హలో హలో వినిపిస్తుందాండి మా వాయిసు
ఆ అవునండి వినబడుతుందండి
ఏం చేస్తున్నారంండి
ఏం లేదండి బాగున్నారంండి
మీర ఎలా ఉన్నారండి
ఆ మేము బాగున్నామండి ఇరేం చేస్తున్నారండి ఖాళీగా ఉన్నారు ఆ
మేమేం చేయట్లేదండి ఊరికి
అవునండి అవునండి మేము ఖాళీగానే ఉన్నామండి అది కాదండి మీరు మీకు ఏ ఏ గేమ్స్ అంటే ఇష్టమ అండి
నాకు క్రికెట్ కబడ్డీ అంటే చాలా ఇష్టం అండి మీకు
మాకే ఇష్టమ అండి మీరు ఎట్లా అండి చూస్తారా ఆడతారా
మేము ఎక్కువ అంటే క్రికెట్ అటు ఎప్పుడో చిన్నప్పుడు ఆడతాడుండి ఇప్పుడు లేదు
అవునా ఎప్పుడు చిన్నప్పుడు అంటే ఇప్పుడు ఎన వేలు ఉంట స్ైడ్ మీకి
అ అవునండి అంతే అనుకోండి
అవునా మరి మీ వాయిస్ చూస్తే ఒక మిడిదేళ్లోన్న ఒక ఆంటీ ఆ వాయిసు వచ్చినట్టు వస్తుంది
అవునా సరలేండి అది కాండడి మీకే గేమ్స్ అంటే ఇష్టమ అండి
నాకు వచ్చేసి నేను మంచి ఫుట్బాల్ ప్లేయర్ అండి
ఫుట్బాల్ వచ్చాండి మీకు
అవునండి నేను చిన్నప్పు నుంచే ఫుట్బాల్ ప్లేయర్ అండి నేను ఎట్లా ఆడతాన అండి ఫుట్బాల్ అసలు గెస్ట్ చేయ్యలేదు ఆ విధంగా ఆడతాను కానీ నేను ఎక్కువ చూస్తా అండి ఆడ ఫుట్బాల్ అండి అంటనా బాగాలే కదండి ఇ మాత్ర హలో
ఓకే ఓకే చెప్పండి చెప్పండి
అవునండి మేము చిన్నప్పటి నుంచి ఫుట్బాల్ ఆడి ఆడి అట్లా అలట క్రికెట్ అంటే పిచ్చి ప్రాణం అండి చెప్పాలంటే ఫస్ట్ నేను ఫుట్బాల్ ప్రిఫర్ చేస్తాను
ఓ మళ పిచ్చి ప్రాణమంటారా క్రికెట్ ని
అవునండి పి చి ప్రాణం అంటే సెకండ్ నుంచి
ఓ సెకండ్ అట్లనా ఫస్ట్ అయితే
అవునవుండి ఫస్ట్ ప్రాణం వచ్చేసి ఫుట్బాల్ అండి డి
అవునండి క్రికెట్ లో ఒ వన్ ఓవర్ కి ఎన్ని బాల్స్ ఉంటాయండి
ఆ ఒక ఓవర్ కు వచ్చేసి ఒక బాల్ తో ఆరుసార్లు ఏస్తారండి దాని ఒ ఓవర్ అంటారు అలా టీ ట్వంటీమాచ్ అంటే ఇ ఇరవై ఓవర్లండి యండి
మీరు మ్యా చ్గాని చూస్తారా అండి టీవీ లో
చూసేది కాదండి మేము ఆడుతాము మీరు అంటూ అమ్మాయిలు కట్టి మీరు చూస్తారండి మేము ఆడతాం మేము మగగిపిల్లలు కట్టి ఆడుకోకుంటే మళ్ళీ అమ్మాయిలు అనిపించుకున్నాం కదండి
ఏమండి ఆడపిల్లని తక్కువ వంచిన
లేదండి నేను ఉమెన్స్ టీ ట్వంటీ ఆడేది కూడా చూస్తా ఆ ఆడతారండి డి ఆడ్
మరి మొన్ననే వరల్డ్ కప్ కూడా గెలిచినారు కదండి ఎం త మాట
లేదు లేదు మీరు తప్పుగా అపార్థం చేసుకుంటారు నేను వాళ్ళని అనలేదండి మీరు ఆడతారులేదా నాకు తెలియక మిమ్మల్ని అంటున్నాండి అంతే
ఆ అవునండి మేము ఆడతామండి ఎప్పుడో అప్పుడు ఒకొక్ ఒకసారి ఆడుతాంటాము
ఆ ఒ అది కాదండి మీకు క్రికెట్ తప్ప ఇంకేం రాదా
నాకి కబడ్డీ కూడా వచ్చండి చెప్పాను కదండి కబడ్డీ
కబడ్డీ కబడ్డీ ఆడాలంటే ఒక డెబ్బై ఎనభై కేజీలు ఉండాలండి మీరు ఎంత ఉన్నారండి
చెందుకుగాని మేము ఎతుంటేమి మేము ఆడతామండి ఎంతం ఏమండి వెయిట్
అవునా అవునవునులేండి ఇప్పుడు కాదండి ఇప్పుడు మీరు వెయిట్ రనుకో మనం ఆపోజిట్ మనిషి వచ్చి న జస్ట్ టచ్ చేసినా గట్టిగా ఊదిన వెళ్ళిపోతారు కదండి అందుకని నిన మీకు ఒక మంచి సజిషన్ ఇద్దామని అనుకుంటున్నా అంతేకాని మీరు
వద్దులేండి తప్పుగా ఎవరు అర్థం చూసుకోట్లేదులేండి ఇ ఇంట్లో మేము ఆడతామండి మాకు ఆడే సత్తుంది
అబ్బ ఈ ఆడపిల్లలకి ఈ మాత్రం కసి ఉండాలండి ఈ మాత్రం కసి సత్తా ఉంటేనే ఈ జీవితాన్ని ఈ లోకాన్ని ఏలగలం
అవునండి కరెక్ట్ అండి అందుకే ఆ కసిమ ఉందండి
నేటి ఆడపిల్లలే రేపటి పౌరులు అంటారండి
ఓ అవును అవును నిజం అండి నిజం
ఆ కానీ మీరు ఆడపిల్లలు ఇట్లా గేమ్స్ లో ప్రూవ్ చేసుకోరండి అంతా మనుషుల పైన ప్రూవ్ చేసుకుంటారు
అవునా నాకు ఆ విషయం తెలిదులేండి
ఆ ఏమండి మీరు ఆ
ఇంకా క్రికెట్ ఇంకా ఫుట్బాల్ రెండేనాండి మీకు వచ్చేది ఇంకేమి రావా మ అన్ని మంచి కాద అన్ని మంచి బాస్కెట్ ప్లేయర్ అన్ని మంచి ఫుట్బాల్ ప్లేయర్ అంటారే
ఇంట్రెస్ట్ అండి నేను చిన్నప్పు నుంచి ఆ గేమ్స్ కోసమే పుట్టినా అన్నట్టు మా ఊళ్ళ అంతా చెప్తారు మా ఊర్ళ ఇంతవరకు నా పేరు పిలిచింది లేదండి నార్మల్గా నా పేరుతో పేరు బదులు స్పోర్ట్స్ మ్యాన్ అంటే అంటారండి అవన్నీ లేకుంటే అథ్లెట్ అంటారు నన్ని
హోహో ఓకే ఓకే
నేను మంచి రన్నర్ అండి రేసర్ ని
అయితే ఎవరైనా వచ్చి తెలి అంటే మీ ఫ్రెండ్స్ వచ్చి స్పోర్ట్స్ మ్యాన్ ఇల్లు ఎక్కడ అంటే చెప్పేస్తారు అయితే
ఆ ఈజీగా అండి మీరు అసలు జస్ట్ వచ్చి అట్లా స్పోర్ట్స్ అంటేనే ఓ స్పోర్ట్స్ అంటే ఈ మనిషి ఇంక అయిపోయింది అని చెప్పి అట్లా చెప్పేస్తారండి
అయితే మంచి గుర్తింపు తెచ్చుకున్నారనమాట ఊర్లో
సీల్ గుద్దేశనమడ స్పోర్ట్స్ అంటేనే
సీల్ కుద్ద ఏ సీలండి
ఏసీల అంటే స్పోర్ట్స్ సీల్ అని మా ఊర్లో ఒకటి ఉంటదండి స్పోర్ట్స్ సీల్ అని
అవునండి ఇంకే ఇంక అంతేనండి వచ్చేది మీకు అవునండి ఉండుండు ఏది కాదు ఫుట్బాల్ ఎంత మంది ఆడతారండి టీంకి
ఫుట్బాల్ వచ్చేసి లెవెన్ మెంబర్స్ ఆడతారండి
నాకు తెలిద్ లెండి నాక్ ఓకే అంటే ఐడియా లేదు ఫుట్బాల్ గురించి అవునాండి
ఆ ఫుట్బాల్ వచ్చేసి లెవెన్ మెంబర్స్ ఆడతారండి బాస్కెట్ బాల్ వచ్చేసి ఫైవ్ మెంబెర్స్ ఆడతారండి ఆ అవునండి ఒక టీమ్ లో ఫైవ్ మెంబర్స్ మళ్ళ క్రికెట్ వచ్చేసి లెవెన్ ఆర్
ఐతే నీకు క్రికెట్ తెలుసులేండి, ఎందుకంటే నేను ఆడతాను కాబట్ టి నేను చూస్తాను కాబట్టి నాకు ఐడియా ఉంది క్రికెట్ గురించి. కానీ, ఫుట్బాల్, బాస్కెట్ బాల్ ఐడ్ డియ లేదులేండి మాకి. అవును కోకో ఎంత మంది ఆడతారండి కోకో కోకో తెలుసా కో
కోకో కోకో పదమే తెల్దండి నాకి.
తెలీదా అండి మీ చిన్నప్పుడు ఆడలేదా ఈ గేమ్స్ మీకి స్కూల్లో
ఉత్తుత్తనే ఆడినాము అవన్ని ఎట్లంటే,
ఉత్తుత్తినే ఆడినారో ఎందుకండి ఖోఖో వచ్చేసి అది కూడా ఒక మంచి గేమే కదండి.
కాదని నాకనిపిచ్చింది.
అవునా సర్లేండ అట్లన్నప్పుడు ఇంకేం చేస్తాం
అంటే నాకు ఇంట్రెస్ట్ లేకున్నప్పుడు నాకు మంచి గేమ్ కాదనె కదండి అర్థమ టెన్నిస్ అంటే
టె ఏదో లేండి నాక్కూడ టెన్నిస్ టేబుల్ టెన్నిస్
ఓ ఒకె అట్లా! కాదండి, మీరు అన్ని తప్పు తప్పుగా మాటాడు తరు కదండి. ఇప్పుడు టెన్నిస్ అంటే టెన్నిస్ బాలుంటాద అవునా ఓకె ఓకె అండి మనిషన్నాక తప్పులు చేస్తారు ఆ తప్ ప్పును సరిదిద్ తీసుకునేవాడే ఓ మనిషిగా ఉంటాడని నేను భావిస్తున్నాను అది పెద్దలుగున చెప్పారు. ఆ బ్యాట్మింటన్ లో కూడ మన్ చి ప్లేయర్ నండి చప్పల్లంటె మా ఊర్లో ఆడేదబ్బుడు అంటే నేను చెప్పినా కదండి స్పోర్ట్స్ మేన్ గేమ్స్ మెన్ అంటేన్ నా పేర్ గుర్తొస్ ఇప్పుడు మా ఊర్లో అవునండి మీరు ఎప్పుడైనా బా స్కెట్బాల్ ఆడార అండి
దాన్ని ఇంక ఆడడం ఇంక్యాడాడు
అవునా ఐడియా లేదా అయితే ఎయిర్టెల్ ఉందా అండి?
ఉంది ఉంది
హలో అవునా ఆ సరే అండి కాల అన్నే నేనువ ఒక ఆమె ప్రత్యేక చెప్పేసినండి మీరు ఒక మంచి ఇన్ఫర్మేషన్ మిస్ చేసుకున్నారు నేను ఫుట్బా లో నార్మల్ పదకొండు మంది అంచి చ వచ్చినా కదండి అది పదకొండు మంది కాదండి
మరి
నేను నార్మల్గా జోకా చెప్పానండి మీరు ఏమనుకో
కాదు ఈ కాదు ఏమో తె చెప్పాను కదండి నాకు ఐడియా లేదు ఫుట్బాల్ గురించి చెప్ప చెప్పండి కొంచెం తెలుసుకుంటా అంటే ఏదో చెప్పినారు సరే ఏమో మీరు అది ఏమన్నారు మంచి ప్లేయర్ అన్నారు ఇంక మంచి ప్లేయర్ చెప్పినప్పుడు ఇంక నమ్మాలి కదండి అందుక నమ్మే
అవునండి మంచి ప్లేయర్ అండి కానీ నేను ఎంత మంది ప్లేయర్స్ ఉంటారో అవన్నీ తెలుసుకుని సిద్ లోలో ఉండలేదండి అప్పుడు
అంటే ఆడేటప్పుడు తెలుస్తుంది కదండి ఎంతమంది ఆడతారు ఎంతమంది ఉంటారు అవునా పర్లేదు లేండి ఇప్పుడేమి మోసపోయినా ఏం కాదులేండి
మోసపోయినా
ఇప్పుడైనా ఇంతకి కాదండి ఇంతకి తెలుసలేదు ఎంతమంది అడుతు
ఆ అది కాదండి అది మనం పక్కన పెట్టేసి కాదు కబడ్డీ తెలుస అండి మీకు
కబడ్డీ తెలుసండి
కబడ్డీలో ఎంత ఎంతమంది ఆడతార తెలిసం ఎదన్నా
తెలుస అండి ఎందుకు తెలియదుండి తెలియకుండానే చెప్తానా నేను
ఎంతమంది చెప్పలేదు కదండీ సరే ఎంతమంది ఆడతారండి ఆ
ఎంత మంది ఆడతారండి నాకు తెలిసి ఏడు మంది ఆడతారు అనుకుంటాండి ఒకటి
అంటే నీకు తెలిసి తెలిక అవకుండా అం ఒక కన్ఫామ్ ఒక నెంబర్ చెప్పండి
కన్ఫామ్గా అంటేనే ఎనిమిది మంది అండి చీ సారీ ఏడు మంది అండి
ఆ సరే సరేండి మాకు అర్థమయింది ఒక విషయంము
కరెక్ట్గా చెప్పారా లేదా అండి
లేదండి మీరు ఊరికే మాట్లాడుతున్నారు అంతేగాని మీకేం తెలిదుని నాకు అర్థం
లేదండి ఏడు మంది అంటే చాలా రోజులయింద ఆడి అ అంటే మర్చిపోయినా ఈ మధ్య కూడా కబడ్డీ చూడట్లేదు నేను మ్యాచెస్తో సో అందుకే ఏడా ఎనిమిద అని కన్ఫ్యూజ్ అవుతుాను
అవునవునండి అవునా అంతే అండి ఈ కాలంలో అందరికీ బా తినేది గుర్తుంటది కానీ ఇట్లా అవన్నీ గుర్తుండవ అండి
త్తం
ఏం చేసామండి అందర ఇట్లే ఉన్నారు
అవునండి ఏం చేయలేం కదండి ఇండియాక ఇండియా ఇంకేమైందండి చాలా బానే ఉంది
ఇండియాకి బాగుందండి కానీ ఇండియాలో ఉండే వాళ్లే బాలేదు
మొన్న చూసారా అండి క్రికెట్ మ్యాచ్ వరల్డ్ కప్ గెచినన్నారు మరి
ఆ చూసాండి ఎందుకు చూడాను ఆ చూసావండి వన్ సైడ్ అయిపోయింది కదండి మ్యాథ్స్
అండి ఇండియా టీమ్ లో
ఇండియ టీమ్ లో బాగా ఆడింది వచ్చేసి ఫస్ట్ లో సిరాజ్ ఆడాడండి ఫస్ట్ మ్యాచ్
అసలు మ ఆచ్చ సర అండి అస సిరాజ్ వెల్ళాడు కదండి
అట్లాగా నేను ఫస్ట్ మ్యాచ్ నుంచి చెప్తున్నా అండి ఓ ఓకే ఓకే అవునండి నేను ఎట్లయినా కాని ఓ విషయం చెప్పేది ఫస్ట్ నుంచి లాస్ట్ రం చెప్పాలని నేను అనుకుంటాను
ఓ అట్లేమండి ఓకే అండి సరేలేండి నాకి వద్దులేండి నాకు వినభూతిక నాకు తెలుసులేండి ఎవరు బాగా ఆడిన ఎవరు బాగాడలేదు నాకు ఒకసార్ లేండి మీరు ఇంకా చెప్తే ఆ ఏదో తెలియని చెప్తే తెలుసుకుంటాము తెలిసిండి అది ఎందుకు లేండి ఊరికే ఇంకా
అవునా సరే సరే అండి
అండి మరి ఇంకేంటండి
ఏం లేదండి మీ సమాచార నినా తో వచ్చుకున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములండి థ్యాంక్ యూ అండి బాయ్ బాయ్ అండి